అర్
హలో
హలో హలో
హలో వెళ్ళొస్తాను. హలో
హలో ఏం చేస్తున్నావ్రా
ఏం చేస్తలేం మీరేం చేస్తుంన్రూ
నేను కూర్చున్నా మా సైడ్ కరెంట్ లేదు కరెంట్ పోయింది అప్పుడే చాలా సేపు అయింది. కరెంట్ పోయి ఇంకా కరెంట్ రాలే డూ నోయే ఆ నో ఏం చేస్తున్నావు. మీ మమ్మీ ఎక్కడ పోయింది నువ్ ఫోన్ ఎత్తినవ్
మా మమ్మీ బయటిక్ పోయింది బయటిక్పోయింది.
మ్ హ్ తిన్నావా
మ్ తిన్నా మీరు తిన్నారా
ఉ తిన్న ఏం తిన్నవ్
ఉమ్ నేను ఈరోజు ఆ ఏమంటరు పప్పు ఇం కా అన్నం తిన్న మీరేం తిన్నరు
అనావులు నేను కూడా పప్పు, అన్నం, రొట్ టే చపాతి ఇంకా అది ఏంటి బీరకాయ కర్రీ అవన్నీ తిన్నా.
అవునా
ఉహు
ఆ కిలోమీటర్ మరేంది స్పెషల్
ఈరో ఈ రోజు ఏం స్పెషల్ ఉంటది ఏం లేదు మా ఇంట్లో స్పెషల్ మీ ఇంట్లో ఏముంది
మా ఇంట్లో ఈటంగా స్పెషల్ లేదు
ఉహు
శ్రీం రా శ్రీరామనవమి
ఆ
మేము ఎల్లినం మీరు వెళ్లలేరా కాలేజీకి
నేను కాలేజీకి వెళ్తాను మెంటలోడ
ఉఊ మీరు వెళ్తారు
ఏ శ్రీరామనవమి ఉంది కదా రేపు
హు మీ ఇంట్లో ఏం స్పెషల్ వంటలు జరుగుతాయి రేపు
మా ఇంట్లో మా ఇంట్లో ఇంట్లో ఏమేమంటే అన్ని చేస్తాము మేము పకోడి గులాబ్ జాము ఇంకా పులి బాటి ఇంకా అదేంటి గులిగులి య్య అరోజు కులా అన్నీ చేస్తా
నిజంగా ఇవన్నీ చేస్తారా లేకపోతే ఉట్టిగానే ఉంటారా
పొట్టిగా ఏమంటలేను నిజమే చేస్తాం
రేపు నిజంగా చేయకపోతే మీరు
చేస్తా ని మీర ఎక్కడో ఉంటారు మీకెందుకు చెప్తా నేను మీకేమన్నా పెడతానా
మాకు పంపయండి పంపియండి మాకు
పంపిస్తాను మీకు సరే పంపిస్తాలే చేస్తే నమ్ అదేంటి నా తి నా తిండి పోతు పిల్లలకే సరి పొదు నీక ఏం పంపియ్యాలి
చేయక పోతే
చేస్తే నీకు పంపను చేసినా అనుకోను మీరు గుడికి వెళ్తారా
అ మేము వెళ్తాం
హా మీకు రేపు హాలిడే ఉందా
అహ మాకు హాలిడే ఉంది మీ లేదా హాలిడే
హ ఆనాక్ కూడా అందిరే హాల్డే ఇంకా అదే ఎక్కడ
ఈరాత్రి
ఈరాత్రి ఈ రోజు రాత్రి ఈఆలోచించి పండుత
ఎవరు అరుస్తుండు మీ పక్క తకిీ
దగ్గర చిన్న బాబు ఉంటాడు మా అమ్మ చెల్లెలు బాబు
ఏం చేస్తుండ్రు చిన్న బాబు
ఊ అనుకుంట ఆరుస్తున్నాడు
ఏమైనా తింటాడా వాడు
తింటాడు మస్తు తింటాడు వాడు
ఏ మైనా ఇచ్చారా తినడానికి
నాకే వాడిచ్చిండు తినడానికి
ఏ మెచ్చిండు
వాళ్ళ ఇంట్లో ఏమవుంది తినడానికి అదయితే
ఏముండే
మురుకుల్
మాకీయరా మురుకుల్ మీరే తింటారా
నాకు వాడు తినుకుంటా తెచ్చించుండు
అయ్యో చి మీరు ఏమంటారు మీరు దాన్ని
తెలుగు రాధా నీకు
మీరు ఎంగిల్ ఎంగిల్ తిన్నది ఆడిచ్చేండు మీకు మీరు ఎంగిల్ ఎట్లా తింటారు
ఏం కాదు చిన్నపిల్లవాడు కదా
చిన్న పిల్లోడు ఉంటే మీకు గలీజ్ అనిపియలేదా
అనుపియ అద నాకు
అడేక్కడేక్కడో చేయి పెడతాడు
నా బాబే కదా మా చెల్లెల్ బాబు కదా
మీ చెల్లెల బాబు అయితే ఏంది వాడెక్కడెక్కడో చెయ్యఎసాడు ఆ
హ అయనా ఎం మ్
ఎందుకు మీరు తట్లా తింటారు గలీజ్ అనిపిస్తది మస్తు గలీజ్ అనిపిస్తది నాకు అనిపిస్ గదే
మీకు వన్పిస్తది కానే నాకు అనిపియదు
ఆడు చెప్ప స్కూల్ పట్టుకొని తిరుగుతాడు చిన్న పిల్లలు కదా చెప్పులు పట్టుకొని తిరుగుతారు ఆళ్ళు హ మీకు గల్లీ సంకదా
మ్ హ్ ఇంకా ఏ గుడికి ఎక మీ సైడ్ శ్రీరామనవమి ఎట్లా జరుపుకుంటారు
మాసయిడు మా మందిరంలా కళ్యాణం చేస్తారు
మ్ అవునా
మ్
ఊహూమ్ మంది గుడిలో అనాలి మందిరం లో ఆ
గుడిలోనే కళ్యాణం చేస్తారు
మ్?
గుడిలోనే శ్రీరాముంది కళ్యాణం చేషి దాని తర్వాత సాయంత్రం పల్ పలక్ పల్లకీలా ఎసుకొని తిరుగుతారు మొత్తం ఊరంతా
అవునా
మ్
చాలా మంది వెళ్తర్ ఆ మస్తు మంది ఒస్తరా బి కీ
మస్తు మంది ఒస్తారు మీకేం తెల్సు
మ్ కే నండి
ఆ?
శ్రీరాముని కళ్యాణం చూడడానికి మస్ సుమంది ఒ
అవు మస్త్ మంది ఒస్తరు
నా యా వెళ్తరా
అ మేము గూడా వెళ్తం
మీ మమ్మీ ఎల్తదా?
మా మమ్మీ తెల్వదు
ఎందుకు ప్రతిసారి వెళ్ళదా?
ప్రతిసారి ఎల్తది ఈసారి తెల్వదు
ఊహూమ్
ఉం
ఇంకా ఊరికి వెళ్తలేరా? సమ్మర్ హాలిడేస్ లో
మురికి ఎయిట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్ దాకా పోతాం
ఫిబ్రవరి ఫిబ్రవరి అయిపోయింది రా మెంటల్
ఎప్రిల్ ఫిఫ్టీన్
మ్మ్ హ్మ్ ఎందుకు
మంచిరల్లా మా మామ ఉంటాడు మా మామ వాళ్ళ పెళ్ళి ఉంది
మ్మ్ హ్మ్ పెళ్ళికి వెళ్తుండ్రా
అవు
కొత్త బట్టలు తీసుకున్నావా మరి
మీరు ఇప్పిస్తారా
నేనేందుకు ఇప్పిస్తా నీకు మీ మమ్మీ ఇప్పిస్తది మీ డాడీ ఇప్పిస్తాడు నేనేందుకు ఇప్పిస్తా. నువ్వేమైనా నా కొడుకువా
కొనుకోనమ ని అడగదు కదా అది అడిగితే తప్పు గదా
మ్మ్ అది ఏమంటారు అంటే పెళ్లి ఉంది అన్నావు కదా మీ మామది అందుకే కొత్త బట్టలు తీసు కున్నావా అని అడుగుతున్నా దాంట్లో ఏం తప్పుంది
మీరు నేను అడగమన్నాన్న మీరే అడిగిండ్రుగా నీకేవ మీ
అవును పెళ్లి ఉంది అని అంటే నేను అడిగిన కొత్త బట్టలు తీసుకున్నావాని
పెళ్లి ఉన్ పెళ్లి ఉంటే అడుగుతారా మీకు
ఎందు కడగ తూ
అడగొద్దుగా మీ అమ్మ నాన్న మీకు సంస్కారం నేర్పలేదా
నేర్పిన్ రు నాకు నీకు నీకు నేర్పలేదా కొత్త బట్ట పెళ్ళి అంటే కొత్త బట్టలే వేసుకుంటారు, అందుకే అడిగింది అని అనుకోవాలి గదా
ఏ ఎవరన్నారు కొత్త బట్టలు వేసుకుంటారని పాత బట్టలు గిట్టంగా వేసుకో చ్చు
వేసుకోవచ్చు కానీ అందరి కొత్త బట్ ట్టలే వేసుకుంటారు కదా
అయితే సిచ్యువేషన్ పట్టి అర్థం కావాలి గదా
మ్మ్ ఏం తిన్నావ్ మరి ఈ రోజు
మేము ఏదో ఒకటి తిన్నాం మీరేం తిన్నారు
నేను కూడా ఏదో ఒకటి తిన్నా నీకి ఎందుకు నీకెందుకు చెప్
ఆ చెప్పవా అట్లానా నిజమా
మే
మీరు ఐపీఎల్ చూస్తారా ఐపీఎల్
నేను చూడను అప్పుడు అప్పుడు చూస్తా నువ్ చూస్తావా
మేమ్ డైలీ చూస్తాం
మ్మ్ హ్మ్ నకు రా వచ్చా క్రికెట్ ఆడడం
సరే బాయ్